హలో
హలో
హాయ్ండి ఆ వినిపిస్తుందండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నాం
మ్ హు
మీరేం చేస్తున్నారు
నిను కూడ వట్టిగనే కూర్చున్న
అవునా ఇక్కడే ఇవాళ డే మొత్తం ఎట్లా గడిచింది మీది
ఇవా హెట్టిక్క
ఆ ఏమన్నారు
ఫుల్ వర్క్
అయ్యో వర్క్ ప్రెషర్ బాగుండేనా
మీకేలా గడిచింది
అది ఏం లేదు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళినా ఎగ్జామ్ రాసి వచ్చినా మధ్యాహ్నం ఎండలైతే విపరీతంగా ఉండే బస్ స్టాండ్ నుంచి ఓకే బెటర్ చాలా బా రాసిన
సేమ్సా లేకపోతే
మిడ్ టామ్ ఎగ్జామ్స్
మీట్ టమ్మ
అవును
హు అయిపోయినాయా ఈ రోజె స్టార్ట
ఇవాళనే స్టార్ట్ అయింది ఇవాళ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉండే
చె
పేపర్ ఇచ్చిన వన్ అండ్ హాఫ్ అవర్ లనే క్సజమై పోయింది
ఈజీ వచ్చింద
ఆ ఇంగ్లీష్ ఎక్జామ్ ఎట్లా తొందర్నె
అవును
క్వాషన్స్ ఏమోఇచ్చిండు
హు
అట్లాయిపోయింది
ఇష్టమైన సబ్జెక్ట్ అది
అవును
అందుకే తోందా
కంపెర్డ్ టు అన్ని సబ్జెక్ట్స్ అదే కొంచెం ఈజీ అనిపిస్తుంది అంటే ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది
అదే
అల్లా ఎకో మ్యాటర్ ఏం ఉండదు జస్ట్ అవును
అ
ఇంగ్లీష్ ఎక్కువ ఫ్లూయెన్సీ మీదే ఉంటది హార్డ్ రాయడం చదవడం అర్థం చేసుకోవడం ఈజీ నే
ఉమ్
ఇంకా తిన్నారా మీరు
హా ఆఫ్టేనూన్ తిన్న మీరు తిన్నారా
తిన్న ఏం తిన్నారు
ఈరోజు పప్పు
పప్పు తిన్నారా
హమ్
మాది మిల్మకల్ టమాట అండి
ఉ హూ
చేస్తారా అండి మీరు వంటలు
అప్పుడప్పుడు
వ చ్చా ఏమన్న కర్రీస్
వచ్చండి కొన్ని వచ్చు
ఏమేమ్ చేస్తారా మీరు ఎక్కువ
ఎక్కువ ఎగ్ కర్రీ
సేమ్ ఫించ్ నేను కూడా ఎగ్ కర్రీ
బ్యాచిలర్ కా అయితే ఇంకా టమాటో
అవును అది కూడా తొందర అయిపోతాది ఓన్లీ టమాటోనా లేకపోతే టమాటో తొటి ఏమన్నా ఆలూ, మీల్మకర్
ఆ ఆలు కూడా బానే ఆలూ ఫ్ర్య
అవును చిప్స్ లాగ కూడా బాగానే ఉంటాయి అప్పుడప్పుడు నంచూ కోడానికి ఫ్రై చేస్తే
అవును ఇప్పుడు పప్పు చేసాం కదా పొటాటో ఫ్రై. బావుంటది
అవును పాపడవు అది కూడా బాగుంటాయి ప ప్పుచారుకి కాంబినేషన్
అవును
ఇంకా ఏమేమ్ ఇష్టం మీకు ఫేవరెట్ ఏంటివ్
వెజ్ ఆ కావాలా నాన్వెజ్
ఏదైనా
నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ
వెజ్ ఐతే ఆలూ
ఆలూ
ఉమ్
అచ్చ
ఇంక
నాకు వెజ్ లో చికెన్ ఇష్టం ఇంకా ఫిష్ ఇష్టం సారీ నాన్ వెజ్ నాన్ వెజ్ చికెన్ ఇంకా ఫిష్ ఇష్టం వెజ్ లో ఏమో టమాటో అండ్ బెండి
ఉహ్ హూ
ఇవాళ రేపు టమాటో అయితే కామన్ అయిపోయింది అన్ని కర్రీస్ లో యూజ్ చేయడం
అవును
అది లేకుండాయితే కర్రీ నే అయితలేదు మా ఇంట్లో
ఆ ఈ మధ్య మళ్ళీ రేట్ కూడా తగ్గింది
అవును కనీ టమాటో అ హా రేట్ తగ్గినప్పుడు కంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడే ఇంకా తినాలి తినాలనిపించింది ఎక్కువ
టేస్ట్ కూడా బాగుంటది అబ్ ప్పుడే ఇప్పటికంటే ఆ
దొరికుతే క్యాష్ అలా ఉంది కదా అనిపిస్తది అవును ఇంకేం చేస్తున్నారు
వెళ్తారా మీరు మార్కెట్కి వెళ్ళి తెస్తారా మరి
లేదు ఇంటి ముంగట కూరగాయల పండి వొస్తది అప్పుడే తీసుకుంటాం
ఉమ్ మాలాగానే
అవును
న కూడ అంతే
ఇక్కడ తీసుకొస్తాడు ఇంకా పొద్దున్నే ఆంట్ వస్తది బుట్ట పట్టుకొని
ఉమ్
ఇంగా నచ్చినయి ఇస్త్ ఒకవేళ ఏమన్నా లేకపోతే రేపు తీసుకుని రండి అంటే అట్లా కూడా తీసుకొస్ ఆంటి
ఇంకా ఇక్కడే వాళ్ళే మంచిగా ఇస్తారు ఇంకా మనం మార్కెట్కి వెళ్ళిన
అవును తక్కువ ఇస్తారు బేర మ డిన కూడా మంచిగానే ఉంటది
ఒక్కరినే అట్ల ఇగ పీర్ పరిచయం కూడా అవుతారు
అవును కానీ అప్పుడప్పుడు వెళ్తే సండే మార్కెటా అది కూడా మంచి మెమరీ మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తది అవును మళ్ళా అక్కడ మార్కెట్కి వెళ్తే మనకి ఏం కావాల్నో అవన్నీ దొరుకుతాయి ఇక్కడ కొన్నే దొరుకుతాయి
అవును ఇలా ఫ్రెండ్స్ తోటి అన్న ఫ్యామి ఇట్లా వెళ్తే మంచిగా ఉంటుంది ముకరి కంటె కూడా
ఆ
ఫ్రెండ్స్ తోటి వెళ్తే బాగుంటుంది మనం ఒకరిమేకంటే
అవునవును ఒక్కరు పోతే బోరింగ్ అనిపిస్తది అది
ఫ్రెండ్స్ తోటి వెళ్తేనే వేరే ఉంటుంది ఉమ్
మంచిగా అనిపిస్తుంది ఇంకా మీరు ఎక్కడక్కడికి వెళ్తారు తిరగడానికి స్పాట్స్ ఏమన్నా మార్కెట్ లో
మార్కెటా
ఆ ఏమన్నా కెఫేస్ కి గానీ మూవీస్ గానీ థియేటర్స్ అట్లా వెళ్తారా
అంతకు ముందు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మూవీస్ పెద్ద ఇంట్రెస్ట్ని మముంతనే అసలు
అవును థియేటర్ లో పోయి పెట్టాలంటే కూడా ధైర్యమే రాట్లేదు ఆ మనీ ఏదో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని మూవీస్ చూస్త
అన్ని వస్తాయి మళ్ళీ గా అంత ముందులా రాదు కదా ఇప్పుడు వన్ మంత్ ఆ టూ మంత్స్ కే వచ్చేస్తున్నాయి ఓ టి టి ల
అవును అది సింగిల్ డే పెట్టే బదుల ఇది మంత్ మొత్తం వస్తుది
మంత్ మొత్తం వస్తుంది మళ్ళీ కొత్త కొత్తవి వస్తాయి చూడాలి
ఆ మళ్ళీ ఇంట్లో పీస్ఫుల్ గా చూడొచ్చు ఇ థియేటర్ సౌండ్ క అయితే చూడాలనిపించదు కొంచెం
అవును ఫ్యామిలీ అంతా చూడవచ్చు
అవును అది బెటర్ ఆప్షన్ అనిపిస్తంది ఇవాళ రేపు థియేటర్ లో కూడా తగ్గి అ పోయింది వెళ్ళడం అందరం
అవును మళ్ళీ వాళ్ళు ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ చేసి
అవును ఇంకా మాల్స్ కి కేఫేస్ కి ఎప్పుడన్నా వెళ్ళరా
లేదు హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు వెళ్ళిన మాల్ కి
అవునా ఏ మాల్కి వెళ్ళింది అక్కడ
పటివి పతచ్చ తెలుసా
అవును నేను కూడా విన్నా అది
ఆ
నేను
హ ఆ లులు కూడాడదిన
కానీ మోల్స్లో రైల్ రేట్స్ మాత్రం చాలా హై ఉన్నాయి
అవు జస్ట్ ఇంకా మనం క్యాజువల్గా వెళ్ళి చూసి రావడమే
ఆను ఫుడ్ ఐటమ్స్ అన్నా కొంచెం తక్కువ ఉన్నాయి కానీ అవి కూడా కంపేర్ టు బయట చాలా ఎక్కువనే బట్ స్టిల్ మాలాన్నాక ఆ మాత్రం ఉంటది ఇక
మా మాల్క వెళ్ళేది ఈ ఫుడ్ ఫుడ్ కోసం
అవును
అంతే కదా
అవును కానీ సమ్మర్స్ లో అయితే మల్ బెస్ట్ ప్లేస్ తిరగడానికి ఏసీ ఉంటది కాబట్టి అడ్వాంటేజ్ ఇంకా బయట ఎక్కడా తిరగాలేం అంత ఎండలు ఉన్నాయి మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా అంతే
ఇప్పుడే ఫుల్ ఉన్నాయి ఇంకా మే వరకు
మే వరకు అయితే ఎంత ఉంటాయో అర్ధమవుతలేవు. ఇంకా చూడాలి రాని రాని ఎట్ల అవుతుందో ఎన్విరాన్మెంట్ మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది దాని దే ఎఫెక్ట్ అంతా
ఎక్కువ అయిపోతుంది ఎండలయితే ఇది వెళ్ళడానికి రావాలి. చెట్లు ఉంటే కొంచెం వైర్ ఉంటుంది. హలో హలో